హలో
హలో బాగున్నారా అందరూ
ఆ బాగున్నమ్ మీరు బాగున్నార
మేం చాలా బాగున్నమ్
ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలి ఇప్పుడే అట్లా ఐస్ మ్యాజిక్ పోయి కొన్ని ఐస్ క్రీమ్లు తిని వచ్చి ఇట్లా పడుకున్నా
ఆ మంచిగా తిన్నర అన్నీ
తిన్నాం కానీ పన్నెండు వందలు బొక్క పెట్టుకున్నా
ట్వెల్వ్ హండ్రెడ్ ఆ
ఉం మరి చీపా ఏంది
అరే అంతగనం నీ ఒక్కడికా అందరికా ఒక్కడికి టూ హండ్రెడ్
ఐదు కప్పులు చి ఆరు కప్పులు ఆరు కప్పులలో ఒకటి చిన్న కప్పు ఒకటి పెద్ద కప్పు అన్నాడు ఒక టూ ఒకటి వన్ నైన్ టీ ఆ
ఇంకా ఈ రోజు లంచ్ ఏం చేసిండ్రు లంచ్ చ్ ఏం చేసిరు ఇ రోజు
లంచా
లంచ్ ఏం చేశారు
లంచ్ మధ్యాహ్నం పప్పుతో తిన్నాం సాంబార్ తో తాగం ఉం పెరుగుతో నాకా
అ
మీరేం తిన్నారు ఏం చేసారు మీరేం తిన్నారు
నేను అన్నం ఇంకా చికెన్
అబ్బా మా గట్టి తినట్టు ఉన్నారుగా
గట్టిగా ఏం తినలే కొంచమే ఎందుకంటె నేను వెజిటే నేను వెజి వేజిటేరియన్ కాబట్టి నాకు చికెన్ కొంచెం తక్కువ తింట అంటే ప్యూర్ వెజిటేరియన్ కాదు నార్మల్ గా వెజ్ అంటే ఎక్కువ ఇష్టం నాకు
నాన్ వెజ్ ఇష్టం వెజ్ అంటే ఇష్ట వెజ్ అంటేనా
వెజ్ అంటే ఇష్టం నాన్ వెజ్ చాలా తక్కువ తింటా
చికెన్ తినవా ఎక్కువ
తినను
తండి మాకు రివర్స్ ఉన్నారుగా
ఉం
మాకు నీసు లేనిది ఎక్కదు
సేమ్ నేను కూడా కాకపోతే ఏదో అట్లా చెప్తా
ఓ ఒక్కటే చెప్పలి రెండు చెప్పొద్దు అట్లా
సీరియస్లీ నాకు నాన్ వెజ్ వీక్ వీక్ మొత్తం దీని అన్నది ఏంటో నాన్ వెజ్
ఉ ఎక్కువేం తింటారు
ఎక్కువ చికెన్
మేం కూడ చికెన్ తర్వాత
తర్వాత ఎగ్గు
నేను కూడ సేమ్ తర్వాత మటన
మటన్ తర్వాత మటను టైప్స్ పోని ఫిష్ ఫిష్ తింట ఇంకా
అబ్బ అది ఫేవరెట్ ఫస్ట్
వట్టి షాపలు
చి అవి తినను నేను
గుమడీలు
చీ ఆవిదిన
దుప్పి
దుప్పంటే
డీర్
హట్ అంత
మేము తిన్నాంగా మేము ఒక్కసారి తిన్నామ ఇంటి పక్క వాల్లోచ్చి మా బాబుకి ఇస్త అల కొంచెం సైడ్ కు నొక్కేసాం
అదిఏంది చికెన్ లాలీపాప్ బాగుంటద
నార్మల్ వేస్టు
వేస్ట చి టేస్ట్ చేధం
దుప్పి తిన్నాం తాబెల్ కూర తిన్నాం
ఒ యాక్
పంది పంది తిన్లేదు
తిన్
దుప్ప అంటే దుప్పి అదేంటి తెలిదు దుప్పే నాద ఏంట తెలిదు కానీ అ వచ్చి ఇచ్చీరు మా ఇంటి పొక్కొల్లు వాళ్ళు కర్రీ అండినాక అప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే తెచ్చుకున్నట్టున్న చిన్న ఆ వాళ్ళు సైడ్కు మా బాబుకి ఇచ్చిరు మరి
ఉ హూ
ఉ నిజం అనుకుంట ఎంది
ఉ ఒకటి ఎప్ప రెండు చె ప్పద్దు
మరి ఎందుకు చెప్పినవ్
చెప్పండి అట్లా టైం పాస్ కోసం ఏదో ఒకటి
హు
హూ
ఆ
చికెన్ మటన్ ఫస్ట్ చికెన్ మటన్ ఫిష్ గివి మూడు బెస్టు
మ్
మ్
కాదు మళ్ళీ నన్ను రెండు చెప్పొద్దు ఒకటే చెప్పాలన్నావ్ నువ్వు పది చెప్తున్నావు
ఏ చెప్పాలట్లా టైం పాస్ కి
తాబేలంట యాక్ అంత
మ్
తాబెల్ తిన్నావా నిజంగా ఎప్పుడు అవి అవ్వి అవి ఉంటాయి్ చూడు అవి ఏంటి అయ్యో వాటర్లనే తిరుగుతాయి
ఎండ్రికిచ్చనా ఎండ్రికిచ్చన ఆ తిన్నా మస్తుంటాయి అన్నింటికన్నా ఫ్రిష్ లా ఫస్ట్ అంటే రొయ్యలు తర్వా త ఫ్ర్రిష్ ఆ తర్వాత ఇదే
మ్
చ్ దిన్నేమంట్రూ క్ క్రాబ్ క్రాబ్ క్రాప్ క్రాప్ మ్ బాగుంటది నిజంగా అవ్ బాగుంటాయి అంటే ఫ మీద అది గట్టిగా ఉంటది షీల్డ్ గట్టిగా ఉంటది లోపట సేమ్ కుడుక టైప్ ఉంటది మంచిగ మెత్తగ ఉంటది తింటే
అంత కుడుకన్నట్టు నాకు కుడుకనే నచ్చది
కుడుకటైప్ అంటే కుడుకటెస్ కాదు తియ్యగానే ఉంటది కానీ మంచిగుంటది మత్తమ్ములున్నిచ్చినప్పుడు తిన్న నీను అట్లనయి అప్పుడు మత్తమ్మ ఆ వాళ్ళది
మీ ఊర్లోనే ఉంటుండే అత్తమ్మ
మ్ వాగు పక్కకే వాళ్ళ పొలం ఉంటది అట్లా ఎండ్రికిచ్చా తెచ్చి అండేది అప్పుడు మా మామయ్య ఉకప్ పట్టుకునే చేపలు ఎండ్రికిచ్చలు ఎం వండుకుంటే మంచిగా వాళ్ళు తెచ్చి ఇచ్చేది మీము తినేది
తర్వాత నువ్వు అండి పెడితే మీ వైఫ్ తింటది నువ్వే వండుతావా
అండలే
అండు
ఇగ ఎంతైనా వైఫ్గా అన్ని ఆమెనే చేయలేదుగా మనం చేయాలి కద కొన్ని
యి అదే చెయ్
చెయ్యాలె
ఊడు తుడు బోళ్ళు తొమ్ బట్టలు పిండు వం
ఏ అన్నిీ మనయే పనులు
చెక్స్కో
కొద్ది రోజులు తప్పించి మీగతయ్యన్ని మనయే
కొద్ది రోజులు ఎందుకు
అన్ని నినే చేత్తె ఆమె ఎం చేత్తది చెప్పు
అయ్యే పాపం బిడ్డ చెప్పు
హెల్ప్ చేస్తాం మన్నీ హెల్పింగ్ నేచర్ ఎక్కువగాని ఏం చేస్తారు మరి వచ్చాక ఇవ వస్తారో ఏందో తెలివది హలో
ఇంస్టాగ్రామ్ ఉన్నారు కదా వాళ్ళే వస్తర్ లే
ఏ అసలు రారు వాళ్ళు వాళ్ళు రారు ఇంకొల్లు కూడా రారు
ఇంకొకరు ఇంకా వ
వాట్సాప్ వొళ్ళు
అది కూడా తెసి
రారు ఇగ సైలెన్స్ గుకునుడు బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నా ఏమైతదొ చూడాలి ఇగ
సైలెంట్ గానే కూర్చో
మళ్ళీ ఎవరో ఒకరు వస్త సెట్ చేసుకొని అస్సలే లవ్ అరేంజ్ అయినంకనే లవ్ చేసుకుంటాం ఏమున్నది
ఎయ్ మొత్తం
అంతే కదా ఇంకేం చెతా చెప్పు ఇగ మీ రంటే ఉన్నారు నడువిస్తారు మీ మాట్లా కాదు కదా చెప్తా అనే టైం చెప్తాన్న టైము లో హ్యాండ్ ఇస్తారు మా వాళ్ళు
ఎవరు
చెప్తాం అనుకునే టైం లో హ్యాండ్ ఇస్తారు అంటున్నా
ఎవరు
కొంతమంది మా వాళ్ళు నేను చూసినోళ్ళు
అ
ఇన్స్టాగ్రామ్ని వాట్సాప్ అని
పాపం నువ్వు నువ్వు అంటున్న నిన్నే పాపం అంటున్న
పాపం హాస్టల్లో ఎట్లుంటన్నో మాతోని హాస్టల్ మంచిగా లేదు అచ్చటోళ్ళు మంచోలయితే మంచిగుండు
అచ్చటోళ్ళు మంచోళ్లే మంచి వాళ్ళు వస్తారు ఏంకంటే నువ్వు మంచోడు కాబట్టి డైలాగ్ బెస్ట్
చెప్పాల వచ్చే ముందే చెప్తాం ఇట్లా అన్నీ మా గుడ్ హ్యాబట్స్ బ్యాడ్ హ్యాబట్స్ ఏం చేసినాం ఎవరి చేసినాం ఇట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చెప్పుకోవాలిముందే అట్లాంటది అయితే చెప్తే ఉంటేనే ఉండు లేకపోతే దొబ్బెయ్ అంతే
నువు అది కూడా ఐ మీన్ వైన్ తాగుతా అది తాగుతా అని కూడా చెప్పాలి ఫస్ట్
చెప్తా అన్ని చెప్తా అని చెప్పతేన్నా ఇవన్నీ ఒకే అయితేనే ఒకే పోతే నీ ఇష్టం మీద ముందే చెప్తున్నా
మీ తమ్ముడే కాల్ చేస్తుండు
అనీ చెప్తా అన్నీ చెప్తా ఏమైతుందో చూద్దాం మీగ
హ్
నేను చెప్పినా నేను తాగేదాన్ని నీకు నేను చెప్పినా నీను తాగిన అని
ఉమ్ అంటే కొన్ని నేను ఒకటి నేను తెలుసుకున్నా
ఏంటి బీరు దెల్సు నీకు బీరు ఒక్కటే సారి రెండు సార్ సార్లు తాగినవా రెండు కాదు ఒకటి, రెండు మూడు ఆ మూడుసా మూడు నా నాలుగు ఆ సార్లు తాగా నాలుగే ఇంతక్ మళ్ళా ఒకసారేమో నాలుగు సార్లు అంటే నాలుగు సార్లు చెప్తిను ఒకసారేమో టూ త్రీ గ్లాసెస్ ఫస్ట్ టైమ్ త్రీ గ్లాసెస్
ఛీ
సెకండ్ సారి టూ త్రీ బాటిల్స్ ఫోర్ బాటిల్స్
ఓ ప్రభూ
వన్ డే ఒకటే సారి ఒకటేసారి ఫోర్ బాటిల్స్
ఛీ
ఆ తర్వాత ఒక్కసారి పెళ్ళిలో ఒక్కసారి బాటిలు ఒక బాటిలో ఆ ఇంకోసారి రూమ్ లో అన్న వాళ్ళ సీనియర్లు వచ్చి ఏం లేదారా అ అది లేరా అని చెప్తే అన్నా మీరు పెట్టుకుంటే మేమద్దంటామా అని చెప్తే ఆ అన్న బాట్ ఐతే అన్న బా అన్న త్రీ బాటిల్స్ ఎత్తే ఫోర్ మెంబర్స్ తాగినం ఒక్కసారికి అంతే లాస్ట్ అదే లాస్ట్ మళ్ళా తాగలే ఇగ ఉమ్ బాయ్ ఏం చెప్